హలో ఆ బాగుండం మీర్ బండ ఆడ
ఆ బావున్నాం అక్క ఏం చేస్తన్నారు
ఏం చేయలేదు కాళీగానే
వాయిస్ వినిపిస్తుందా అక్క
ఆ ఇనపడుతుంది తిన్నారా
ఆ తిన్నామక్క మీరు తిన్నారా
ఆ తిన్నాము
తున్నారు
ఇది ఏం చేయలేదు కాళీగానే ఉంది
అవునా
ఏ అవును టిఫిన్ చేసా
ఏం చేసినారు
ఉప్మ ఏసం
ఓహో ఉప్మాలేకి మేము చపాతీను బీన్స్ అక్క
అవునా
ఆ అవునక్క ఏం చేస్తా అంటారు మీరు
ఏ లేదు ఉన్నా కాలినే ఇంట్లో పని చేసుకొని ఇంటి దగ్గర ఉండ
వర్షం బదిందక్క నైటు
అ
ఆ
పీకు
మాకు కూడా బాగపడింది అక్క నిన్న నైటు పడింది మొన్న నైటు పడింది
అంటే మాకు లైట్గా పడుతుంది ఎక్కువ ఏం పడ్డం లేదు
పడింది ఈ రోజయితే
అవునా మాకు నైట్ కొంచెం మళ్ళీ మార్నింగ్ పడుతు తను లైట్గా ఎక్కువ పడ్డం లేదు
ఆఫ్టర్నూన్ కి చేయలా
ఇంకా ఏమనుకో కోలేదు మీరనీన్నన్న సండే కదా స్పెషల్ ఏంటి
నిన్న మేము నాతి కోడి అక్క ఆ మీరు
మేము చికెన్ నార్మల్ చికెన్ చపాతి
ఇడ్లలో హోమ్ మేడ్ బిర్యానీ చేస్తంటారు కదా అట్లా
అవునా ఆహా బిర్యానీ ఇంతవరకు ట్రై చేయలేదు
అవునా మేము కూడా ఎప్ ఎప్పుడు చేయలేదు అక్క రీసెంట్ గా ఒకసారి మొన్న ఒకసారి చేసినామా బానే వచ్చింది
నారు
ఆ బిర్యానినా నార్మల్గా చిక్ కెను కాల్ కేజీ అంత తీసుకున్నా మేమి ఇద్దరమే అని ఇంట్లో లిమిటెడ్ గానే తీస్ కున్నామ క చికెను చికెన్ లేకి ఇంకా గరం మసాలా బిర్యాని మసాలా ఇవన్న బిర్యానీ ఐటమ్స్ వస్తాయి కదా సపరేట్ గా అవన్నీ కలిపేసినమా పెరూగు నిమ్మ కాయ్ రసము నెయ్యి ఆ అవన్నీ ఏసి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కా పక్కన పెట్టే స్నాం ఫ్రిజ్ లో ఆ తర్వాత ఇంత బిర్యానీ రైస్ వస్తాయి కదా
అవి అవి కొద్సేపు నానబెట్టి చికెన్ సెపరేట్గా హి చేసి కొద్దిగా ఉడికే మూమెంట్ కి ఇంకా బిర్యానీ రైస్ కూడ ఉడికిచ్చేస్తాం కదా
అవును
విజీ సబడి
ఆ విజల్ కనా ఇవే బెటర్
ఆ ఇది ఉడికేటప్పుడు ఇంకా దాంట్లో కేేసేస్తామ అక్క
మ్మ్
అంటే లేయర్స్ లేయర్స్ వేస్తారు కదా
అవున
కొము పైన ఊరికనే చికెన్ మీద వేసేసి పైన కొతిమీర కొద్దిగా
అ
మళ్ళీ కొద్దిగా నెయ్యి నిమ్మరసము ఇట్లా వేసేస్తామా ఒక పది నిమిషాలు అట్లా
పెరుగు వేసినాక నిమ్మకాయ వేచ్చ ఏం కదా ఫస్ట్ పెరుగు వేసాం కదా మళ్ళీ నిమ్మ ఏం కదా మామూలు కర్ర అయితే ఒకటే వియాల
ఆ ఏం కాదు పెరిగేసినవు కూడా దాంట్లే కల్పు తమ కద ఏ కదాక్క బాగా టేస్ట్ వస్తంది అద వేసే కొద్ది మనం
అన్నం గుడకబెట్టి వేయం
ఆ అన్నము ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత దీంట్లోకి తీసేస్తాం అక్క అన్నము వాటర్ అన్ని పక్కకు తీసేసి ఆహా ఏం అవసరం లేదు వీటికే చికెన్ది ఉంటది కదా కొద్దిగా రసము ఆ రసం కి ఇప్పుడు అన్న ఉడికింటుంది కదా అదే బిగుసుకుంటుంది బాగా మీరు ఎప్పుడు చేయలేద
హ్మ్ ఎప్పుడు ట్రై చెయాల చెయ్యాలని ఉన్నా చెయలే హ్మ్
ఇంకా నార్మల్ గా ఫ్రై చే హ్మ్ ఆ బా వచ్చింది అక్క దాంట్లోకి మళ్ళీ సపరేట్ చికెన్ కర్రీ కూడా చేసింటిమా
మళ్ళీ దాంట్లేకి కర్రీ నేనా
ఆ కర్రీ చేసింటి అక్కా
దాట్లే కర్రీ అది బిర్యానీ కదా ఈ కర్రీ బాంటదా రెండ అవి ఇంగా ఏం వేరైటీ ఏమ్ బాంటాయి కర్రీస్
దాంట్లే క అదే అక్క బాండేది అంటే హోటల్స్ లో అయితే ఊరకనే పెరుగుతో ఇవి ఎరగడ్డలు పచ్చడి చేస్తారు కదా
అవునా
అవి వేస్తాంటారు మనము ఇంట్లో అయినా చేసుకుంటాం ఎరగడ్డల కాంబినేషన్ కూడా బాంటుంది దాంట్లో
ఆ
ఆ
గోంగూర అట్లా
అహా అహా గోంగూర ఏమో కా ఎప్పుడూ మేము చూల్లేద్ దు దాంట్లేకి టేస్ట్ చూల్లేదా మరి సపరేట్గా ఆ సపరేట్గా గోంగూర చి చికెన్ అయితే అది గూడా బాంటుంది
అవునా గోంగూర చికెన్ బా బ
బాంటుందక్కా
లేదు లేదు చేయలే నేను చికెన్ పకోడాక్ అంతే చికెన్తో వేసింది చికెన్ ఫ్రై
కబాబు ఇట్లాంటివి చేస్తాంటార అక్క ఇంట్లో అవునా మీరు ఏది బా చేస్తారక్క వంట
నార్మలే మేనేం పెద్దగా నాకేం రావు మాంసమైతే ఏం రావు నార్మల్ పూ సం అవు నిన్న లడ్డూ చేసిన లడ్డుూ లడ్డుూ చేసిన
అవునా ఎట్లా చేసినార అక్క
కొబ్బరి లడ్డు చేసిన ఫస్ట్ కొబ్బర ఎండు కొబ్బరి బని ఇకా తుర్చీ ఏ ద ము టేగరా
ఆ
తీసేసి తురుగుమట్టేసి కొసేపు ఆట్ల ఆర పెట్టి
ఎండా క్య
ఆహ నార్మల్ గా
ఉ
కొంచెం ఫ్రీగా యేది గట్టి పడితే బాగుంటుందని
అవునవునులే అక్క ఆ
ఇట్ల ఆరబెట్టి ఇది చినికాయలు వోప్పులు ఏసిన వేరుశెనగా అవి కొంచెం ఫ్రై చేసి వేచి చల్లార బేట్టి దాని పొట్టు తీసి అవి కొంచెం మెత్తగా చేసి అదిగాని
అవునా
దానికి అవి ఎన్ని కప్స్ ఉన్నాయి ఒకళ ఇవి త్రీ రెండు కలిపి కొలత వేయాలి కప్స్ కొబ్బరీ తురుము ఇవి చే వేరుశనగా దానికి ఎది ఈవి త్రీ కప్స్ ఉంటే అవి టూ కప్స్ బెల్లం వాడాలి ఆ బెల్లం గడ్డలు తీసుకొని అవి బాగా మెత్తగా చిన్న చిన్నగా దంచి మిక్సీ కేసి అవి టూ కప్స్ తీసుకొని బెళ్ళం ఒక ప్యాన్ తీస్ కొని ఆ బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి
అవునా
పాకం బట్టాలి వెెల్లం పాగం పట్టాలి కొద్దిగా ఆ బెల్లంతోనే బెల్లం కొంచెం పాకం ఇట్లా మనం ఉంటలాగా అయ్యేటట్టుగా బాగా పాకం పట్టాలి కొద్దిగానే వాడ రోయల్
అవునా
బెల్లం కరిగేంత వర
ఆహా
బాగా పాకం మొ చ్చాక మళ్లీ ఈ ఫస్ట్ బెల్లం తురిమేస అ ఫస్టు అది ఏ కొబ్బర్ తురుమేస్ బాగా కొద్గా అయ్యి అది పచ్చివాసన పోగొటాలి ఆహా అయ్యి ఏం అవసరం లేదు మళ్ళీ ఇ బెల్లం కదా తీపి ఎక్కువ ఉంటుందని ఈ నెయ్యి మళ్ళీ తినలేవు ఎక్కువ రెండు కలిస్తే తినలేమని నెయ్యి వాళ్ళేద్ ఆ బెల్లం కొబ్బరి తురుం వేసి బాగా పచ్చి వాసన పోయేదానా బాగా ఫ్రై చేయ్యాలి
అవునా
ఆ పచ్చి వాసన పోతే బాగుంటది టేస్ట్ కొబ్బరి అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది
ఊ
మళ్ళీ చింకావు లాస్ట్ వేసన్ వేచింటి లా ంచ్ వేసీ అవి రెండు కలిపి మళ్లీ భయట పక్కన పెట్టేసి ఈ బాగా చల్లార్ చీ ఒక ఆఫ్నవర్ చల్లార్చి, కొద్దిగా తామంటకుంట చేతికి, ఈ ఏ షేప్ కావాలంటే మేము ఉంటలా చేసుకుంటాం రౌండు గా, లేదంటే మనం బౌల్ తీసుకొని. బౌల్ కి నెయ్యి ఎట్లా రాసుకొని అట్లయినా షేప్ చేసుకోవచ్చు,
అండే లడ్డు ఇదే రౌండ్ షేప్,
ఆ రౌండే బాగుంటది, అన్ని రౌండ్ చేసుకుంటాం మేము అయితే,
ఆ
కొందరు షేపు కావాలంటే అట్ల అనే చేసుకో, మేమైతే మాక్సిమం రౌండే చెసుకుంటాం, లే లడ్డు అంటే,
ఇంకా రౌండే లడ్డుూ అంటే రౌండ్ షేప్ లోనే ఉంటది, వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ క వస్తాందా అక్క నాది ఆ,
బాగుచ్చినాయి ఆ టేస్ట్ కూడా బాగుంది,
అవునా ఈ మధ్యలే, ఎక్కడికి ట్రిప్స్ ఉంటాయి కదా అట్లా వెళ్లడం లేదు,
ఎక్కడికి వెళ్ళాలి,
లాంగ్ జర్నీస్, అవునా అంటే టెంపుల్స్ కూడా లేదా,
ఆహా టెంపుల్ కి వెళ్ళలేదు,
ఆ ఎక్కువ ఎక్కడికి వెళ్తారు గుడికి వెళ్ళాలంటే,
గుడికి మేము వీక్లీ ఈ ఎక్కడన్నా టూర్ కు వెళ్తాం ఎక్కడన్నా సమ్మర్, లాస్ట్ ఇయర్ వెళ్ళాం ఆ తిరుపతి అంటే మేము, వేలా అంగ్ణీకి ఎక్కువ వెళ్తాం,
ఆహా ఏది అక్క చెన్నై కా ఏ అమ్మవ అమ్మవారా ఏదన్నా,
క్రిస్టియన్
ఆహా హా
చర్చి చర్చి
అవునా అంటే అక్కడికి వెళ్ళాలంటే ఏ ఎలా వెళ్తారు అక్క,
బస్సులో వెళ్ళచ్చు ట్రైన్ లో వెళ్ళొచ్చు ఇంతవరకు మేము బస్సులోనే వెళ్ళాము
అవునా
ఆ టూర్ వేసారు లాస్ట్ ఇయర్, టూ వీక్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము అరుణాచలం వెళ్ళాము ఫస్ట్ స్ట్డే ఫస్ట్ డే అరుణాచలం ఆ బస్ టూరిస్ట్ బ
ఆహా చానా మంది ఏళ్ళి టారు కదా బస్సు కయితే అవునా
టూర్ కి బాగా టూర్ అయితే బాగా బస్ అయితే ఎంజాయ్ ఉంటాది అని ఉంటది ఉ టు మన తెలిసిన వాళ్ళు కాబట్టి ఏంజయగా
ఆ
దగ్గర దగ్గర అందరు ఉంటారు కాబట్టి
అవునక్క ఊ
బాగుంటది
సినిమాస్ కి ఇట్ల కూడా వెళ్ళరా అక్క బయటికి
ఆహా ఇన్ని ఈ మధ్య వెళ్ళలేదు ఇంత ముందుకు వెళ్ళ ఆ ఇంత ముందుకు వెళ్ళను మీరు ఎక్కడికన్నా వెళ్ళారా అహ్
మేమైతే ఎక్కడికి వెళ్ళాము అక్క తిరుపతే ఎక్కువ వెళ్తే అయితే తే మేము మాకు ఇంటి దేవుడు ఇంకా వెళ్ళినప్పుడు కారే ఉంది వెహికల్ లో వెళ్తాం అక్క ఇంగ మార్నింగ్ అట్లా ఫైవ్ కి అట్లా బయలుదేరితే ఇంగ అక్కడికి వెళ్లే లోపల, ఫోర్ ఐతుంది ఇంగ అక్కడికి వెళ్ళిన తర్వాత టోకన్స్ తీసుకోను ఆ ఇక్కటి నుంచి కొద్దిగ దగ్గర క్క మాకి అయినా కార్ లో పోయినా కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే
ఆ అవునా అది మాకే దెగ్ గర ఉంటాది తిరుపతి
మీకు దగ్గర ఉండ
ఆ మాకు ఫోర్ అవర్స్ అట్లా పడు
ఆ మాకు చాన టైం పడుతది అక్క ఉమ్ అవును. రీసెంట్ గా లేదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్లింటిమి
ఆ
త్రీ మంత్స్ బ్యాక్ పోయింటిమీ ఇంకా ఇప్పుడైతే పోలేదు ఈ మధ్య ధ్యలో ఇంకా ఇప్పుడు వెళ్ళాలన్నా ఫుల్ ఆ ప్రసాదం బాగుంటుంది అక్క ఒక్కొక్కసారి ఆ బయటికి ఎంట్రెన్స్ అయితామే మనము అక్కడ కూడా ఇది పెడతారు చక్కెర బెల్లం పొంగలే ఏదో అది కూడా టేస్ట్
ఆ మేము చాలా డేస్ అయింది వెళ్ళి ఈ మధ్య వెళ్ళలే, ప్రసాదం కోసం ఎవరైనా వెళ్ ళ్తే తీసుకొని
ఆ అవునవును టేస్ట్ బాగుంటుంది. అక్క లడ్డు ఆ ఇక తిరుపతి లడ్డు అన్నం. య లడ్డు
ఆ అందుకన్నా తిరుపతి ఫేమస్
సరే అక్క అయితే
ఆ సరే మరి ఆ ఉంటా